హాలో
హలో
ఉమ్ చెప్పు ఏం చేస్తున్నావ్
హలో వినపడ్
హ హలో
వినపడుతుందా
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఓకే ఓకే ఏం చేస్తున్నారు
హాలీగా ఉయాలలో కూర్చొనున్నా హలో ఏం లేదు ఇంకా ఎప్పుడు మీ ఊర్లో శ్రీరాం మనవ ఎప్పుడు
మా ఊర్లో ఈ రోజు ఏమున్నాయా ఈ రోజు రేపున్నాయా రే రెండు రోజులా
రెం అసలు ఏం ఎందుకు మరి అసలు చాలా
మరి ఈ రోజు బాగా ఊళ్ళో చేసినట్టున్నారు
ఆ ఈ రోజు బా ఊర్ల కరమేరు బా మండర్ కిరమేరి కదా
రేపు మా బామ్మారిది అన్నాడు రేప్ పు శ్రీరామన్నమి ఉంది మరి ఆశీర్వాద వస్తున్నాం అట్లా అని అంటాండు పెళ్ళికి అయితే నేనే ఏమన్నా ఎవరి పెళ్ళి రా ఒకవేళ నేను అంటే ఏమంటాడు ఆయన శ్రీరామనవమి అది పెళ్లి చేస్తారు కాదా అంటా ఏం
ఉమ్ శ్రీరామునికి పెళ్ళి చేస్తారు శ్రీరామునికి ఆ శ్రీరామునికిి సీతకు పెళ్లిి చేస్తారు
అంటే సంవత్సరం సంవత్సరం చేసుడేనా
సంవత్సరం సంవత్సరాం చేసుడే
ఇదేం పెళ్బా అనివర్స్ డే హ్యాపీ అనివర్స్ డే
ఉమ్ కానీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటారు ఇగ సంవత్సరం సంవత్సరం చేస్తారు పెళ్ళి అంటే
నేను అదే పరిషన్ అవుతున్నా అరే సంవత్సర సంవత్సరం అస్తుంది మరి ఇది ఏం పెళ్ళి సంవత్సరం సంవత్సరం తలవాలు ఎస్తూనే ఉంటారు అది ఏం లెక్క అని నేను పరిశయంన అవుతును
అంటే ఈ ఇయరు ఉగాది ఫస్ట్ కొత్త సంవత్సరం కదా ఉగాది జరిగిన తొమ్మిది రోజుల కీ దోస్తది శ్రీ రామ నవమీ ఇప్పుడు ఈ శ్రీరామును పెళ్లి చేసిన తర్వాత ఇక ఇప్ప నుండి ఏ పెళ్లైన చెయొచ్చు అన్నట్టు ఈ ఇయర్ లో
మరి ఇంతకు ముందే పెళ్ళిళ్ళు అయిపోయినాగ ఓ దేర్ ఇది పాత కొత్త గ ఉంటాయ దన్
ఆ ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి వీళ్ళదే సంవత్సరంలో కొత్త పెండ్లి
అట్లే అట్లే ఏమి ఉంటది కొత్త సంవత్సరం అంటే తర్ పస్ దవతర్
కాదు కాదు కాదు ఉగాదే ఉగాది ఉగాదే
సంవసరం వేరు ఇది సంవత్సరం వేరా
ఇప్పుడు మన క్యాలెండర్ లో జనవరి దాని బట్టి ఉండదే
హుమ్ ఇది ఉగాదితో ఉగాది అది కొత్త సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరక
ఆ ఇప్పుడు నక్షత్రం తిదిి అవి చూడడం కూడా ఉగాది ఉగాదికి ఉగాది దగ్గర నుండే చూస్తారు ఉమ్ ఫస్ట్ పెండ్లి వీళ్ళ ది జరుపుతారు ఉ మాట్లా
తర్వాత
ఉమ్ ఇప్పుడు నిన్న జరిగిన పెళ్ళి డూప్లికేట్ పెండ్లే ఎందుక ఈరోజు జరిగిందా డూప్లికేటె
అవునా అర పోయి గుళ్ళ తాళి కట్న్నా ఎట్లో
అది డ్యూప్లికేటె
ఆ
అంటే ముహూర్తం మంచిది కాదను కాదన్నట్టు ఇగ ఉగాది తర ఫస్ట్ పె శ్రీరాముంది పెండ్లి అయిపోయిన తర్వాత చేసుకునే వాళ్ళు చేసుకోవాలి అన్నట్టు
ఇప్పుడు రేపు పెళ్ళిళ్ళు ఉన్నయిగ
ఉ అ రేపు శ్రీరాముని పెండ్లి ఉంటయి ఉంటయి కొందరి ఉంటయి ఉంటయి ఉంటయి ఆ అంటే ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఈ రోజే చేసుకోవాలనుకునే వాళ్ళు చేసు కుంటరు
ఆ ఓకే ఓ మీది
మాది
ఎప్పుడు శ్రీరామ ఎమన్ సెంటిమెంట్ ఏ ఉందా
అట్లేం లేదు చేసుకుంటె స్పెసిఫి డేట్ అంటు ఏం లేదు కాని
ఉ
ఇంకని ఇక కొంచెం ఇట్ల బర్డెస్ అవి ఇవి ఉన్నప్పుడు చేసుకుంటె గుర్తుంటది సెలబ్రేట్ చేయడానికి రెండు కలి టస్
ఆనివర్స్ అండ్ మ్యారేజ్
బర్డే
రెండు అబ్బు దావత్ ల రెండు ఇయ్యలనె ఒకటే తెద్దమన్
ఆ అంతే మరి ఒకటి ఒకటిసారి కేక్ కటింగ్ అయిపో సరే
రెండు అయితయి
ఆహ్
బడే మారేదిల మంచిది ఎప్పుడున్నర్
జూలై టువెల
బ బాగా లాంగ్ ఉన్నది
హ్మ్
డేట్ ఫిక్స్ చేసుకో
ఉమ్
డేట్ ఫిక్స్ చేసినా
డేట్ ఫిక్స్ చేసిన
పక్క
ఎస్
తీసుకోవాలి మరి అన్ని సామాన్లు
ఆ
ఏం ఏం
గంజలు
హా హా. ఫస్ట్ హు
ఫస్ట్ అయితే అవి మెయిన్ ఏది ఎటు పోయినా ఫుడ్ కావాలే
ఫుడ్ లేకుండా బెడ్డు లేదు అన్నా.
గ్యాస్ అప్పటి వరకు దొరుకుతాదౌ దొరుకాదో ఇంకా ఇప్పుడే కొనుంచాలే
అవును కరెక్టే లాక్ డౌన్ కదా
హ్మ్ ఒక్క గ్యాస్
హూ
రెండు బోలు
చాలు
ఇంకో ఇద్దరికి ఒక ప్లేట్ ఉన్న సరిపో కో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకటే ప్లేట్ల ఇ కొత్త కొత్త కాబట్టి ఒక ప్లేట్ లో తినడానికి ఒక ప్లేట్ల తినడానికి ఇబ్బంది ఎం ఉండదు కొత్త కొత్త
హు డిస్టెన్స్ పెరిగితే ఎందుకు లేప్త మన్ని
ప్లేట్లు తొమ్మడానికి బాదకం ప్లస్ కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటాది ఇగ ఇప్పుడు నువ్వు తింటే నేను తిన్నట్టే అన్నట్టే ఉంటాది
ఉ అప్పుడు
తర్వాత ఎవరు కడుప వాళ్ళ కూ
నువ్వు తింటే తిని లేకుంటే లేదు
అంతే అ తింటా
నేను తింట
ఆ
మంచించిది ఇంకా మన ఎస్ ర విశేష చాల మన్నా
విశేషలంటే ఏం లేదు
హు
ఉన్నం ఇగ ఖాళీగానే ఇప్పుడ పొదున లేవాలి ఇంట్లో పనులు టకటక చెయాలి ఇంకా నేను కొంచ ఆ కొంచెం బయటికి వెళ్ళ వచ్చిన
ఉ
బాగా కలిసిపోయినా ఇ వ వచ్చి నెంబటే తిన్నా అడ కొంచెం వర్కుండే కతలగానే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అ అయితే ఇక కొంచెం వచ్చేసరికి నైన్ అయింది ఆ క ఫుల్లయిందని తిన్నా
హ
ఈగ స్నానం చేసేది ఉన్నదిగాని నాది హాయిగా నిద్ర పడుతుంది కానీ ఏం చేస్తుడని చూస్తున్నాం ఇంక
టైం ఉంది కద ఇంకా
టైమ్ం ఉంది కానీ ఎంతసేపు నేను అసలు ఎప్పుడుండా ఈ రోజు ఎట్లనో ఉన్నా
హ అవునా
ఆ
ల
కొంచ మోస్ స్నానం చేస్తే ఏంటిదంటే కొంచెం ఫ్రెష్నెస్ ఉంటది
అవు నిద్ర కూడా మంచిగా పడుతది
నిద్ర మంచిగా పడు
నిద్ర మబ్బు ఉండదు.
నాకు నిద్రవస్తది హ కాల ఇప్పుడుద ఫల్స్త చుందిగని కొంచెం ఎట్లా అంటే బాడీ
లేదు ఆకలయి
క అబ్బా నాకువ నాకు ఈ మధ్యల ఘోరంగా ఆకలితుంది.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు
అ ఇద
ఉం
ఫైవ్
అవునా
ఆ
మినిమం ఫైవ్ టైమ్స్ తక్కువ తక్కు అన్నా ఆయి తలిపి అళిపోద్దు నుంచి లేచినప్పుడు ఎంబడె బ్రష్ చేసుకొని సరే తినాలి ఆకలి ఐతు బ్రష్ చేస్తే అట్లా కాదు పొద్దున్న లేస్ బ్రష్ చేస్తేనే ఎక్క అ లేకుండా ఒక పది వరకు బ్రె చేయకున్నా ఆకలి కాదు అనుకుంటా
అవునవును అందరు ఏమంటారు తెలుసా
అ
సమ్మర్ లో అసలు ఎక్కువ తినడం అవ్వదు అవ్వదు అంటారు కానీ నాకు రివర్స్ నేను సమ్మర్ లోనే ఎక్కు కూర్చుంటా
బ నేను పొద్దు తింటే సాయంత్రం మధ్యాహ్నం అసలు తిండి అలవాటు లేదు
నాకేంటిదంటే టైం టు టైం తినకపోతే
మళ్ళీ డేటింగ్ చేయాలేమో అనుకుంటున్నా కాని ఇక వన్ టైమ్ తినుడు అయితదా అట్లా కాదు మనం తిన్నాం రెండే సార్లు అయిన ఫుల్లు బాడీ ఉంది డేటింగ్ చేద్దామ అంటే వన్ టైమ్ తిన్నానేమో కానీ గ్యాస్
ఆ చూ నాకు గ్యాస్ ఎందుకు ఎప్పటికి కడుపు మొత్తం ఎప్పటికి టైట్ అయితది ఎందుకో ఏమో
మెడిసన్ ఏమన యూస్ చేత్తరా
మెడిసిన్ ఏం యూస్ చేయనే
నే ఇంతే మెడిసిన్ యూజ్ చేసిన కాబట్టే నాకు ఇట్లా బ్యాడ్ అయిత తిన్నాం మరి
ఏం మెడిసిన్ యూస్ చేసినం
అప్పుడు లెగ్ లెగ్ కోసం లెగ్ కోసం ఇన్ఫెక్షన్ కాదా అప్పటిదే మరి ఇంకో వన్ ఇయర్ అయితుంది ఆ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉంటదా తగ్గదా మెడిసిన్ తగ్గినంక తగ్ తదేం అల కాదు కొందరికి మెడిసన్ తగ్ మరి ఆటోమేటిక్ నాక్ తగ్గట్లే
ఆ ఏమో మరి మా అక్క మెడిసి సీన్ యూజ్ చేస్తుండే
హు
మెడిసిన్ యూజ్ చేసినా తరువాత డుంబుగ డుంబుండె మా అక్క
అవును నేను చూసినప్పుడు డుమ్ము డుమ్ము ఉండే
ఆ అదే మరి అప్పుడు మెడిసిన్ మెడిసిన్ పొట్టిగ అంటె లడ్డైంది కాబట్టి పొట్టిగ కనబడ్డది అట్ల ఉండది లడ్డైతె పొట్ ట్టిగ కనిపిత్తరు
అట్లేదు అప్పుడు కొంచెం పొడువుంది ఇప్పుడు కొంచెం తగ్గింది అది
హు నడిచి నడిచి అరిగింది కావచ్చు
కాళ్ళ
ఉ
ఉ ఏమో మరి అట్లా కనబడ్డదో మరి తగ్గిందొ ఏం అర్థం కా
ఉం సరే
సరెనా